చెప్పండి గుడ్ మార్నింగ్ అండి
హు హౌ ర్ యూ
ఫైన్ అండి మీరు
అవునా ఫైన్ అండి తిన్నారా
ఆ తిన్నానండి
ఏం కర్రీ చేసారు
ఏమో మా ఆమెకు తెలుసా అండి
హు ప్రెసెంట్ మీరు ఏం వర్క్ చేస్తారండి
ఇంటికడ తినడం ఉండడం అండి ఏ వర్క్ దొరుకుతలేదు
ఆవునా
నా ఇంకా బాగా కొద్దిగా ఏ పని లేక ఖాళీగా ఉంటాన అండి
ఆ
హు
మీరు స్టోరీస్ ఎక్కువ సుతారా అండి స్టోరీస్ అని మూవీస్
నాకు ఎలాంటి ఏం లేదండి
తినడం పడుకోవడమేనండి ఉహు
అట్లా గడిచిపోతుందండి ఏం చేదాం ఏం దొరుకగా వెతికి వెతికి
యంగ్ ఏజ్ కాస్తా ముసలి ఏజ్ అయిందా
ఉహు
ఆహా మీ మీ మ్యారేజ్ అయి ఎన్ని సంవత్సరాలు అయితాందండి
అయితాందండి ఒక ఇరువై సంవత్సరాలు అయితాంది
మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా అండి మేము కూడా మ్యారేజ్ గురించి తెలుసుకోవాల అనుకుంటున్నాం
పెళ్ళైన ఓళ్ళలకు ఏం చెప్తాండి పెళ్లి కానోలా కంటే చెప్పొచ్చు
అంటే ఎవరిది వాళ్ళకే ఉంటది కదా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ వైఫ్ ఎలా ఉంటది మీ పిల్లలతోనే టార్చర్ ఎట్లు ఉంటుంది
ఎ ఏంలేదండి.
అసలు ఫస్ట్ మీ మీట్ ఎట్ట జరిగింది? లవ్ మ్యారేజ? అరేంజ్డ్ ఆ?
నాది అరేంజ్ మ్యారేజ్ అన్ని
ఎట్లా ఎట్లా ఎట్లా తెలిసిందండి? మీ ఇది.
ఇ మధ్యలోళ్ళు ఉంటారు కదండి, ఈ ఊరు, ఆ ఊరు పరిచయాలతోటి అట్ల అందింది.
అవునా!
మ్
మీర్ ఫస్ట్ అమ్మాయి చూసినప్పుడు, ఏం ఫీలింగ్ కలిగింది?
నాదె
ఫస్ట్ అమ్మాయిని చూసినప్పుడు ఏర్ ఫీలింగ్ కలిగింది అంటున్న.
ఏం లేదండి.
జస్ట్ సుత్తం కదా ఫస్ట్ అమ్మాయిని చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! ఈ అమ్మాయేనా నా నా లైఫ్ పార్ట్నర్ అని. అట్లేమన్నా అనిపించిందా మీకు? లేదు ఇంగ ఎట్టాగో చేసుకోవాలి కదా ఎవరైతేనన్ చేసుకున్నా?
ఆ ఇంకంతే అండి
అంతేనా
మ్
పెళ్లి ఎప్పుడైందండి మీకు?
అయితాందండి. ఒక ఇరవై ఏంన్లు అయితంది.
ఉండద్ మీ పిల్లలు పెద్దోళ్లే.
హ చాన దాన చిన్నోళ్లు.
అవునా
మ్
మ్ పెళ్ళయినంక ఎట్లుందండి మీ లైఫ్?
కొన్ని రోజులు మంచిగానే ఉన్నాయండి. ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు మంచిగున్నామ్.
మ్
ఈ మధ్యలో ఏం పని లేక ఓ ఇంగదే బాదయితాంది.
ఫస్ట్ నుంచి ఏం చేసేవారు మీరు?
అప్పట్లో కొద్దిగ బాగానే, ఒక్కన్ ఉన్నప్పుడు మంచిగానే ఏదో ఒక పని చేసుకుంటా, సదువుకుంటా,
ఓ
నా ఖర్చులో ఉన్నన్ని సెట్ అయ్యేది నాకు.
వూన
ఇంకా ఇప్పుడు కూడా, పెళ్ళంతె కొద్దిగ మంచిగా ఒక సెట్ అయి ఉన్నాం. ఈ మధ్యలో కొన్ని కారణాల వల్ల పాత కంటే ఇంక ఎక్కువ బాధలు అయితన్నాయండి.
మీ వైఫ్ ప్రజెంట్ ఉందా అండి రుప్ప
ఆ
మీ వైఫ్ ఉందా, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిందా?
ఆ ఓ ఒ ఉంది. ఉంది. నేనన్న పోవాలి గాని, ఆమెకేమయితదండి?
అంతేనా పాపం ఆడవాళ్ళని కూడా కొంచెం అర్థం చేసు కోండి. వాళ్ళ టార్చర్ ఇంట్ల పిల్లల తోటి, హస్బెండ్ తోటి, ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉందని, ఆమె కూడ సఫర్ అయితదికదా! ఓన్లీ పెట్టడం, చేయడం అంటే, మో మోగవాళ్ళకే బాధ్యత ఉండ
ట్ ఉండేదండి. మీరు అనుకున్నంత తేలిగ్ ఉండదు. వాళ్ళ త వాళ్ళ తరపునంచి ఏ సపోర్ట్ ఉండదు.
ఏం సపోర్ట్ ఉంటందండి, అవును పని చేసి పెట్టగలనని ఇంట్ల పని మిమ్మల్ని చూసుకోవడం పిల్లలు చూసుకోవడం ఇంట్లా ఆ ఒక పని మనిషి లెక్క చేత్తది
మ మేము కూడా హెల్ప్ చేయ్యమ అండి ఏమన్నా ఇప్పుడు ఆమెక్కొక్కదే పని చేత్తన అన్నప్పుడు మాకు సాతనైన పని మేము కూడా చేత్తం కద
కొంచెం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలండి ఇంట్లో కొంచెం చిరాబడి ఎప్పడికీ ఇళ్లే ప్రపంచం అను ఇంట్లనే ఉంటారు అప్పుడప్పుడు బయట తీసుకెళ్ళాల కొంచం ప్రేమగా రొండు మాటలు మాట్లాడ ఇగ వాళ్లు కూడా అన్ని మర్చిపోయి సంతోషంగా ఉం
ఆ ఆ
ఇప్పటికీ గొడవలు చికాకులు పిల్లమిద చికాకు ఇది అది
ఉమ్
ఇంగా ఎప్పుడు మన శాంతి లేకుంటుంటే గొడవలయిత ఉంటాయి
ఉమ్ ఉమ్
ప్రశాంతంగా ఉండాలే ఏదైనా ఇద్దరు సల్వ్ చేసు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలే
ఉహు ఆమె అంత నిమ్మలమె అయితే మంచిగానే ఉండు
గయ్యాళిదాం
ఉమ్
అంటే మిమ్మల్ని కొడతదా అండీ అసలు
నా చేతిలో పని ఉండేది కానీ ఆమె చేతిలో పని ఉంటది ఉమ్
మీరేం చదువుకున్నారండి మీ చిన్నప్పుడు ఎక్కడ అసలు మీదెక్కడ మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు
సదినామండి మా చదువు మూడు జిల్లాల చదువు అయింది ఏటు పనికిరాని చదు సదువైయిపోయిందండి
ఎందుకండి చదువు దేనికో దానికి పనిచెత్తది కదా
పని నాకు పని చేత్తలేదని బాధ కదా అట్లాని
ఉందుకు నాలడ్జ్ లేదా
అన్ని ఉన్నా కూడా పని లేంది అయన్నీ ఉండి ఏం లాభం అండీ
ఓన్ గా ట్రై చేసుకోవాలి ఎవరు చూత్తరండి ఎవరు వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటంది ఎవరి మధ్య ఎప్పుడు బయడ ప్రపంచం ఎట్టుందంటే ఒకరిని సాయం కోరితే ఆ సాయాన్ని వాళ్ళు చేసి పల పదిసార్ల ఎత్తేత్తరు అదేదో మనమే ఒన్గా మన నాలెడ్జ్ ఉండదు కదా చదువుకోవడం జ్ఞనం ఉందిగా దాంతోటే చేసుకోవాలే
బిజినెస్ చేసుకున్నామంటే మాకు పెట్టుబడి లేదండి ఏదైనా పని చేేద్దామంటే అలు పైసలు ఇత్తేనే పనిల పెట్టెటోళ్ళు తరిచా ఇత్తండ్లు
ఉం
ఎట్ల అండి ఏం పని చేయాలి ఒక నెల పని చేసిన తర్వాత డబ్బులు ఇత్తమన్నా ఎవరు పని ఇత్తలేరు
అవునా యంగీ తల్లండి కత్తి నూరుతల్ల ఎంది వైఫ్ ని చంపడానికి
గంతకాదు ఏం లేదండి కూరలు కొయడానికి కత్ ఎ పదను ఉంటుంది గట్లని
ఉహు
ఫోన్ మాట్లాడుకుండ ఖాళీ ఉండెబదులనయం కూరగాయలు పోయమన్నప్పుడు ఉమ్
సౌండ్స్ చెయ్యద్దండి సౌండ్స్ మళ్ళ డిస్టబెన్స్
హా
ఇంకా మీ ఫ్రెండ్స్వు ఫ్యామిలీసు ఎట్లా ఉంటారండి
మమ్మల్ని అడుగుతావే మీ ఆయన ఎజెత్తడు మీ ఆయనతో మీకు ఎట్లుంటదండి
మా ఆయన కొంచెం ఫస్ట్ లో నాకు కొంచెం ఆయన అంటే ఆయన అంటే ఎనిమి లెక్క ఉండేదండి పైక కొత్త కావట్టి అర్థం గాలె ఆయన గురించి
ఆ తర్వాత నన్న అర్థ అయింద మనిషి
ఆ అర్థమైంది పాపం ఎవరు లేరు ఉన్నా వాళ్ళు పట్టించుకోర ని ఆయన మీద జాలి పడం ఆయనే ప్రపంచం అను కొని బతుకుతానం కాని వాళ్ళు అర్థం జేస్కోరు మనం అంత సెకిర్ జేసి వాళ్ళ కోసం బతుక్తె వాళ్ళేమో ఇయన తెంతాండు తింటాలు ఉంటాలు అని వీళ్ళు అనుకుంట్రు అండి కానీ చేసుకున్నానంక ఎటు పోలేం కదండి పెళ్ళి చేస్కునంక చేస్కున్నళతోనే కట్టుబడి ఉండాలె
ఏ ఓ కొందరు అంటె కొందరు ఉంటరు గదా మా అన్న మా తమ్ముడు మా చెల్లెలని మా అమ్ మ మా అమ్మా ఇల్లు అనుకుంటు కొద్ది ప్రేమ బావుంటాయి గా అండి అట్లానే
ఉంటదండి ఎవరికైనా ఉంటది ప్రెమ్ కాని రక్త సంబంధం కావ చెల్లల మీద అన్నల మీద అమ్మమ్మల మీద ఉంటది ఎప్పట్ కైతే బోరు కదా ఎప్పుడు ఒసార్ ఒసారి పంపియాలె అర్థం చేసుకోవాలి మీరు కూడా ఎప్పటికిీ మీరే ప్రపంచం అనుకోని మీతోనే ఉన్నప్పుడు సమాధానంగా ఉన్నప్పుడు పిల్లలు చూసుకుంటాంది అట్లా బోతే ఆమె కూడా ప్రశాంతంగా ఉంటది కదా
మీరేమో అట్లా అంటారు కానీ మా మహాకార్డు ఎక్కడి పోయే ఇల్లు లేదు ఊరు లేదు కదండి అ
తిరుగు తిరగాలండి మంచిగా ఉండాలి అందరితోటి కలుపుకోలు ఉంటేనే కదా నలుగురు మాట్లాడేది
మేము చిన్నప్పట్నించి అదే మా చదువులే గంత దూరాల అయితే ఆయనోళ్ళు ఎవరు దగ్గరకి ఎవ్వరు రారనేే చిన్నప్పట్నించి ఇంత కఠినంగా అయిపోయినం
కఠినంగా అయినా గూడా వైఫ్ వల్ల ఉంటారు రిలేటివ్స్ వాళ్ళతోని కలిసిపోవాలి మాట్లాడుకోవాలె
ఎవ్వల్ దగ్గర బోనండి
అంటే మీకు ఎట్లుందంటే చిన్నప్పట్నించి ఒంటరిగా బ్రతుకులు ఒంటరిగా ఉన్నారు కావట్టి ఒక పేరెంట్స్
అ
వీళ్ళు మాత్రమే ప్రపంచం అనుకుంటాన బయట ప్రపంచం బయటికి బోయి చుత్తే చాలా ఉంటంది మీరు షాప్ పెట్టినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు నలుగురు వొత్తాంటే మాట్లాడతాంటేనే కదా అర్థమయ్యేదని
అదేంటే నేను కూర్చున్న స్థలం లో అయితే నా దగ్గరికి అందరు వచ్చి అడుగుతారు కావట్టి పెట్టం మాట్లాడగలుగుతాం
ఇది కూడా అంతే అండి మనం పోయి మాట్లాడతంటనే వాళ్ళు కూడా మాట్లాడతారు
ఎవరు పట్టించుకోరాండి మీరు మీరు అనుకున్న ట అంత తెలిగ్గా పట్టించుకునేటోళ్లు లేరు పట్టించుకుంటోళ్ళు లేకనే గదండి ఇట్లు ఉండేది
అవునా పట్టించుకోవాలంటే ఎట్లా పట్టించుకోవాలండి బొట్టు పెట్టి కాలు కడిగి నేతిలెత్తుకొని తిరగాల్న మిమ్మల్ని పట్టి
అంటే ఏజులో అవసరం లేదు ఆ పని నేను జేప్పించుకోను వాళ్ళ దగ్గర్ నీన్ బోను
ఊహు అంటే పట్టిచ్కోవాలంటే ఎట్లా మరి ఎప్పటిక్ వాళ్ళ సంకన ఎత్తుకొనీ వైన్ షాప్ తీసు పోయి తినిపిచుడు తాపీచుడు చేయాల్నా
మాకు అంత అవసరం లేదండి నేను ఒక్కనే పోత నేను ఒక్కనే ఊజున్ టా ఇక్కడ్ నేను నాతోడు ఇద్దరు ముగ్గురు కూచొవలన్ బాధేం లేదు
అంటే మీరు ఒంటరిగా ఉన్నారు గాబట్టి ఎప్పుడూ ఈ యమ్ ఇప్పుడు మీరు ఎట్లంటే వైఫ్ పిల్లల్ లేపేనా నీన్ బతుకుతా ఒక్కన్నీ బ్రతకగలుగుతా ఎక్కడ్ నేన్ తిండ్ తిరుగుడ తాగ్కుంటా ఇట్లా సోలోగా బతుకుతేనే ప్రపంచమన్న రేంజ్ లో ఉన్నారు మీరు కానీ అది గాదండి ఒక ఫ్యామ్లీ ఉన్నప్పుడు
ఫ్యామిలీ ఉన్నది కాబట్టే కదా అండి సాయంత్రం పూట ఇంటికి అచ్చేది
ఫ్యామ్లీ కోసం చూసుకోవాలండి ఎప్పడికి ఏక్ నిరంజన్ లెక్క ఒక్కనే తింటా ఒక్కడ్నే దాగుతా అనేది ఉండద్దు
అట్లా గుడా నీను ఆయహు మీరు అనుకున్నట్టు నీన్ తినే అంత ఆయమన్న తినేదే క్కగ్ గాదు ఆయమ్మను తాగే రకం గూడా కాదండి
అవునా తినాలే తాగాలే లిమిట్ లిమిట్ లో ఉండాలే
మీరు అనుకున్న దాంట్లా ఉండలేను ఇలా ఉండలేను అలా ఉండలేను అదండి నా జీవితం
అనుంటే కష్టం గదా అండి ఎందుకంటే ఎవరు పట్టించ్కో పోయినా నీను నన్ ఎవరు పట్టిచ్కుంట్లేరు అన్న అపోహ తోటి ఆలోచన తోటి అట్లేనే ఉంటది ఎంత మందిలో కల్సినా మీరు ఫ్రీ ఉండలేరుగా
టైమ్ జూడండి
ఓక్సారి ఆ మళ్ళీ చేస్తా
ఆ